ఆహ్ బాగున్నారా సార్. హలో.
ఆహ్ హలో
ఆహ్ బాగున్నారా సార్. ఏం చేస్తాన్లండి ఆహ్.
వినిపిస్తుందా.
ఆహ్ వినిపిస్తుంది సార్. మీరు ఎలా ఉన్నారండి.
వినిపిస్తుందా.
ఆహ్ వినిపిస్తోందండి.
అన్న్ ఎప్పటి. డి డి పెట్టకండి.
ఎందుకండీ. ఆహ్ సరే. ఎలా ఉన్నారు బాగున్నారా.
ఆహ్ బాగున్నాం బాగున్ రోజులకే చేశారు. ఫోన్
సాయంత్రం సంధ్యవేళలో.
సంధ్యవెళా అంటే ఏంటిది తెలిదు నాకు.
హెల్త్ ట్రిక్స్ చేస్తంల్లా.
ఆహ్ సంధ్యా వేళ అంటే ఏంటి.
సంధ్యవేళా అంటే సాయంత్రం టైం.
ఆహ్.
సాయంత్రం టైంను. సంధ్య వేళ అంటారు.
సాయంత్రం టైమ్ను సంధ్య వేళా అంటారా.
ఆహ్.
మరి ఒకే టైం ఒకే దాన్ని రెండు సార్లు ఎందుకు యూజ్ చేస్తుంరు సాయంత్రం అన్నారు కదా. మళ్ళ సంధ్య వేళ ఏంది. ఏం చేస్తున్నారు. సంధ్య వేళ అంటే అప్పుడు ఏమంటారు. సాయంత్రం
సరే అండి ఏం తిన్నారు. ఇవాళ
ఇవాళనా.
కర్రీ వండుకున్నారా.
కొనుకొచ్చి
ఎగ్ ఆమ్లెటా
పెసర్ పప్పు
ఎగ్ ఆమ్లెట్ ఏసుకున్నారా కిచడి ఆమ్లె
పెసర పప్పు పెసరపప్పు చేసుకున్నాం
ఆమ్లెట్ ఏసుకోలేదా.
వినిపిస్తలేదా
అదే పెసర పప్పే అండుకున్నారంటాళ్ళు ఆమ్లెట్ ఏసుకోలేదా ఇవాళ
లేదు అండి ఎగ్స్ అయిపోయినాయి. ఎగ్స్ లేవు కుండే మళ్ళ ఎండలో ఎవరు పోయి తేవాలి అని తేలే
అయితే ఎగ్స్ ఆమ్లెట్ ఏసుకుంటే ఎట్లా ఏసుకుంట రండి.
నాకు తెలియదండి వంటకాలు మా ఆవిడ హిస్టరి నీకి ట్టను
మీకు ఏం తెలుస్తదండి
న్నావా
మీకేం తెలుస్తాయండి
ఏం తెలుస్తాయంటే
అంటే మీకేమన్నా వంట చిట్కాలు తెలుసా అని
తెలిదండి నాకు తినుడు తెలుసు
ఆ తినడు కూడా ఎలా తిన్ తే లేండి
నా ఐదు వేళ్ళు మంచిగా లోపల పోయేటట్టు కలుపుకొని తింటా
నం చెం నమిలి తింటారా ట్లాయే ముదల్ ముదల్ మింగుతా
ఎట్లా తినాలి
ఐదు వేళ్ల తోటి నమిలి తింటారా అలాగే మింగి మింగిల్ స్తారా ముద్దలు ఒకేసారి నమలకు మింగేత్తారా అసలైతే డైసేషన్ కాదు కదా మంచిగా
డైజెషన్ ప్రాబ్లం ఏత్తాంది
అందుకే ఎప్పుడైనా ఫుడ్డు ను మంచిగా నమిలి తినాలి
ఆ టేస్ట్ కూడా ఉండాలి కదా అండి నమిలి తినాలంటే టేస్టు గా కూడా ఉండాలి కదా
అంటే టేస్టీగా వండరా మీ వాళ్ళు
ఆ
టేస్టిగా వండరా
ఏ ఎట్లా వండుతే అట్లా తినాలె
అయ్య ఎందుకు టేస్టీ గా వండరా ఏంటి టేస్ట్ గా వండమని జెప్ అందుకే కావచ్చు బక్కగ అయితాండ్రు మీరు
ఆ
అదే తిండిసరిగ తినకనే బక్కగా అయితన్నట్టున్నరు
ఆ
హ్మ్
అన్నీ తింటాం
అన్నీ అంటే జనరల్ గా అన్ని ఉ ఫ్రూట్స్ దొరకయి కదు ఇప్పుడు ఎక్కువ ఏ ఫూ ఏ ఫ్రూట్స్ ఎక్కువ తింటరు
ఇది తినం ఇది
అంటే అన్ని దొరుకుతాయి కర్బు ఇద్ దొరుకుతది
ఆయ్ తింటం తింటం
మామిడిపల్లు తింటరాండి
తింటం కదా అండి
ఎట్లా తింటారు అండి జ్యూస్ చేసుకొని తింటారా, లేకుంటే అలాగే తింటారా, లేకుంటే పచ్చడి వేసుకొని తింటారా, మూరబ్బా చేసుకొని తింటరా. ఎలా తింటరు
అన్నీ ఇప్పుడు మీరు చెప్పినవి అన్ని విధాలు తింటాం
ఉరబ్బాయ్ ఎట్లా చేస్తారండి మీకేమన్నా ఐడియా ఉందా
లేదా చెప్పాను కదా మనం తినుడే చేసే ఐడియా లేదు. నీకు రాదా మురబ్బా చేసుడు
సమ్మర్ల ఎక్కడన్న వెదరు
అట్లా కాదండి మురబ్బా చేసుడు మీకు రాదా
నాకు రాదండి అదే మీర్ యెప్తే తెలుసుకుందాం అనుకున్నా
ఎందుకు మీరు ఏం జేత్తరు మీరు లేడీసే కదా రావాలి కదా
ఒక అన్ని వంటకాలు రావండి కొన్నే వస్త ఏ మాగ్గూడ తినడమే వస్తది వాళ్ళడం రాదు
ఇప్పుడు మేమంటే ఏం కాదు, మీరైతే మీ ఆయనకు వండి పెట్టాలి కదా.
ఆయనకు వండాలంటే ఏది వండుతే అ దిం టడు కావట్టిగా మా ఆయనకు టేస్ట్లు ఏం అవసరం లేద్, ఏదో ఒకటి వండి పెడతాన్ గంతే.
ఎట్లా వడీతే అట్లా వండుతర్రు
మరి సమ్మర్లో ఏదన్నా కూల్ ప్రదేశానికి ఏళ్ళలేదా అండి.
ఉన్నదేశనికి వెళ్ళాలంటే డబ్బులు కూడా ఉండాలీ గాదండి.
అయ్యా మీకు ట్రైన్కి ఫ్రీ ఉంటది. కదా అండి
ట్రైన్ ఫ్రీ ఉంటే అన్నం ఫ్రీ ఉంటందా ఉండడానికి రూమ్ ఫ్రీ ఉంటందా
అంటే దగ్గరీ ప్రదేశాలకి ఏళ్లలే దూరం పోవద్దు.
దగ్గర ప్రదేశాలు ఏమి చల్లాగ ఉంటాయండి. ఎక్కడ ఎక్కడ ఉంటదో అక్కడ గట్లనే ఉంటది.
వాగులు వంకలు ఉన్న కాడికి పోవాలి.
ఎక్కడ పోయినా డబ్బులయితే ఉండాలి. గాదా ఇప్పుడు అవన్నీ డబ్బులు ఉన్నోళ్ళు చెత్తరు. ఆ పనులు
ఈ మన అక్కడ ఉంటది చూడు
అవునండి. ఎక్కడ ఎక్కడ పోవాలన్నా
వాటర్ ఫాల్
ఎక్కడికి పోవాలన్నా నడిసి ఆయితే పోలేము. బండి కావాలి బండి ఎంగేజ్ చేత్తే ఆ ఆడ ఎంత తీసుకుంటాడో పదిహేను వందలు వెయ్యి రూపాయలు తీసు కుంటాడు. మళ్ళ పోయినోళ్ళ ఆట్టిగా పోతామా అక్కడ ఏమన్నా చేసుకోవాలి తినాలి. అదొక రెండు వేలు ఆ మొత్తం ఐదు వేల ఖర్చా మొత్తం నేల మొత్తం పని చేత్తే మనకు వచ్చేది పన్నెండు వేలు ఆ ఉట్టిగా అయిదు వేలు ఖర్చు చే ఏ నేల నేల మొత్తం ఏట్ల గడవాలి అండి ఇవన్నీ ఉన్న ఊరిలో ఉన్న చిట్కాలు ఇవన్నీ చల్లని ప్రదేశాలకు పోవడం తిరుగుడు ఆ ఇప్పుడు హాని మూన్ కు పోవుడు పిక్నిక్ లకు పోవుడు
ఏదైన తమ్మి దేవస్థాననికి పోరా
మనా మనకు గూడా ఒక ముప్పై నలభై వేలు శాలరీ ఉంటే. మనం గుడా ఏ మంచిగా సమ్మర్ ఏ ఊటీకో మైసూర్కో
ముప్పై నలభై వేల సాలరి రీ కావాలని మొక్కారండి.
ఆ
ముప్పై నలభై వేల శాలరీ కావాలని మొక్కండి.
అట్లా మొక్కొద్దు దేవుడు ఇచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉండాలి అత్యాశాలు అవి పోవద్దు మనకేం అవసరమో దేవుడు దాన్ని బట్టే అంతే ఇత్తాడు ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ టెన్షన్ ఉంటాయి ఎక్కువ ఎక్స్
మీరు ఈ కందుకి ఏస్తార అండి ఎట్లా చేస్తారు మీక్ ఎవన్న ఐడియా ఉందా
లేదండి వంట
దేని మీద ఐడియా ఉందండి ఇంకా
ఆ
దేని మీ ఐడియ ఉంది
ఇప్పుడు మాకు ఐడియా ఉన్నాయి నేను ఫోన్ లో చెప్పలేను అండి
అయ్యో అండి మరి ఎప్పుడు చెప్తారండి
ఆ ఫోన్ ఫోన్ లో లేడిస్ తోటి చెప్ప రాదు అండి
అయ్యో అండి మరి మరి తరబుజు తరబుజు చూస్ చేసుకొని తగుతారా అండి
చేసితే ఆగుతాం ఎందుకు తాగం
కర్బుజకాయలు మీకు ఎట్లా ఉంటందండి కేజీ అక్కడ
ఎక్కడ
మీ ఊళ్ళో కేజీ ఎట్లా ఉంటది గర్భూజ
నేను బయట కూడా పోయి ఏం తీసుకురాను మేడం అన్నిీ మా ఇంట్లోళ్లే చెత్తరు నేను ఓన్లీ ఆ ఫీస్క వెళ్ళడం రావడం తినడం మళ్ళా పొదుగల్నే లేవాలే ఆఫీస్ పోవాలే
మీ ఆఫీస్ ఎక్కడ అండి ఉ
మా ఆఫీసా పర్సనల్ విషయాలు చెప్పొద్దు కదా అండి మీక్
అయ్యో ఏం కాదండి మీ ఆఫీసు లో ఏం వర్క్ కుంటదండి
అ ఆఫీస్ లో కంప్యూటర్ వర్క్ ఉంటది ఇంకేముంటది ఆ
ఆ
ఏంటి
వీ పెరట్లో
మాకు తోటల్లేవ్వు
ఏ ఇంటి దగ్గర చిన్న తోట పెట్టుకోలేదు ఏమన్నా
లేదు
అయ్యో దానిమ్మలు అయ్యో మీరు వచ్చి మీ బిల్డింగ్ పైన మీ బిల్డింగ్ పైన నిమ్మ తోట అవి తిడి గదండి ఒక కప్పుడు నిమ్మకాయ చెట్టు ఓ వాళ నేరేడు చెట్లు ఇలాంటి వేటిల్లు కదండి
బిల్డింగ్ లో వైన తోటల్ ఏం తోటల్లు వడ్డయ
సరే అండి ధన్యవాదాలు మీ టైం మాకు కేటాయించినందుకు
సరే బాయి